ఏం చేస్తున్నావ్
ఇప్పుడే కూర్చున్నా
హ్మ్ తిన్నారా
ఆ తిన్నా అరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏమన్న చేసు కోవాలి టీ బెట్టుకోవాలి
ఆహా ఉమ్
మీ వెయిట్ మీషన్ కరెక్టే ఉందా నాకు ఎందుకో అంతే అనిపిస్తుంది అక్కడ జూసుకుంటే వేరే అనిపించింది
కరెక్టే నీ ది నేను వెళుతున్నానో ఆ అంతనే ఉంది బయట ఎక్కడైనా చూసుకుంటే
నాకు అక్కడ వేరేలా చూపించింది మీ దగ్గర వేరేలా చూపించింది
అవునా
వన్ కేజీ డిఫరెన్స్ లేదు వన్ కేజీ డిఫరెన్స్ చూపిస్తుంది
అవునా
తగ్గడం కోసం నేను అన్నట్లేదు మిషిను ఇక్కడ వన్ తక్కువ అనిపిస్తుంది అక్కడ వన్ ఎక్కువ అనిపిస్తుంది
ఉమ్
ఆ అట్లా అన్న అక్కడ డైరెక్ట్ మన సిస్టమ్ లా ఉంది ఎట్లా చెప్పాలి ఇప్పుడు కాలిక్యలేటర్ నెంబర్స్ ఎట్లా పడతాయి కాలిక్యులేటర్ ఎట్లా ఉంటది అట్లా ఉంది దాని మీద నిలుచోంగానే ఇట్లా పడిపోతుంది తొమ్మిది మెంబర్స్ లాగా స్క్రీన్ మన ఫోన్ లాగా ట్యాబ్ లాగా
ఆ అర్ధమయింది
అ అట్లా కొత్త మోడల్ వస్తే చూడాలి
ఉమ్ మీ బాబా ఏం చేస్తుండు
చూస్తుండు అవే కార్టూన్స్ చూస్తు
ఉమ్ వస్తున్నాయా మాటలు మీ బాబుకి
వస్తూనే ఆయన మూడు బట్టి మాట్లాడతాడు
ఉమ్ ఉ హలో
ఆ వింటున్న ఆయన కి నచ్చితే మాట్లాడతారు లేకపోతే లేదు ఆయన ఇష్టం ఇంకా
ఉమ్
ఇంక మనం ఏం చేస్తాం
మీ ఎదురు ఉన్న వాళ్ళు తిరుపతి పోయి వచ్చిండ్రంట కదా
పోయిరంటా నీకు ఎట్లా తెలుసు నీకు చెప్పిరా ఎదురుంగానా ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది
నిన్న గుర్తులేదుకాని ఇచ్చింది ఆ రోజు
ఏన్ని రోజులు అయితుందో గుర్తులేదా
గుర్తు లేదు
మాకియ్యలేదు మరి మీకు ఒకరికే ఇచ్చిందేమో
ఏమో
ఉ
మీ పక్కన కుక్క పిల్ల అరుస్తున్నట్టుంది
ఆ అరుస్తుంది దానికి చేయన్ వేసిరు అరుస్తుంది సౌండ్ చేస్తుంది లోల్లి పెడుతుంది పిచ్చి లేపుతుంది మనుషుల్ని
ఉం
ఉం ఫుడ్డు పెట్టిరో నేను దానికి అందుకే అరుస్తుంది లేకపోతే వాళ్ళు మీేరో నేను ఎందుకు అరుస్తుందొ ఏమో మరి దాని అరుపుకు బాధ ఏందొ కూడా మనకు తెలివదుగా అందుకని
మీ పాప బాలు అక్కడ పడతే కొరికేసి తీనేసింది అంట కదా
ఆ బాలు సందులో పడిపొయింది నేను ఆయన అడిగిన అంకుల్ని అడిగిన మాది బాల్ ఉంది కొంచెం ఇవ్వరా అంటే ఎక్కడ బాల్ ఏ బాలు లేదు ఏం లేదు అయిద
ఉం
చెప్ప ఇంగ
ఉం
కోర్కేసిండు అంటే మళ్ళీ చెప్తే మళ్ళీవి వెతుకితే అది మొత్తం సొట్టల్ పడ్డది కొరుకి కొరుకి పే
మార్కెట్కి వెళ్ళినారా మోన్న
మార్కెట్ కా ఎల్లినా
కూర గాయాలు తక్కువ రేటు చెప్తున్నర ఎక్కువ రేటు చెప్తున్నరా
కూరగాయలు రేట్ ఎక్కువే ఉంది టమాటా కాస్ట్ ఎక్కువ ఉంది మళ్ళా పెరిగింది టమాటా మొన్నటి దాకా తక్కు ఉండే మళ్ళా పెరిగింది
అవునా
అవును
దగ్గరనేన్న మార్కెట్ దూరమా
మార్కెట్ ఆ దగ్గరనే
ఆ
ఉం
బ
ఇంకా
ఏమ్ లే చెప్పాలి
ఏమేమ్ కొంటారు మార్కెట్ లో కూరగాయలు గాక ఇంకా
కూరగాయలు ఫ్రూట్స్ కొంటాడు తాత తెస్తాడు నేమ్ బోను
ఫ్లావర్స్ వర ద స
ఫ్లవర్స్ కొంటడనుకుంట తెలవదు నాకు
ఆహా ఎక్కువ తెస్తారు కదా తెచ్చేటప్పుడుే ఒకసారి ఎక్కువ తీసుకొస్తారా
జరిపోయే అంత తెస్తాడు
ఉం అదే హు హమ్
ఉం
ఇంకా
అ
అక్కడ చామంతిలే చస్తాడా
చామంతిలు ఆ అనుకుంటా నేను ఎక్కువ చూడ పూలు తె ఇచ్చినప్పుడు
వారం అంతా వస్తా ఫ్రిడ్జ్ లో పెడితే
ఉ అ
హలో
హలో
ఉ చెప్పు వారంమంత వస్తాయా
ఆ
వారంమంత్
ఆ వారం వాననికి సరిపోయేంతైనే తెస్తాడు
అదే అదే
గుడికి పోతా అన్నారు కదా దూరం వేయడు గుడికి
ఆ ఎలేసి వస్తా
ఉ మంచి ఉంటదా
గుడికి వెళ్తే మంచిగానే అనిపిస్తుంది గా
కాదు రష్ ఎక్కువన్నారా తక్కువ ఉన్నారు
రష్ ఆ కొత్తలో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు పర్లేదు నార్మల్
ఉ
అమ్మవారి టెంపుల్ ఎక్కువంటారు ఇక్కడ కాబట్క కొంచం తక్కువ ఉంటారు
అవును మాతా నింశాబిక దేవి టెంపుల్ ఆ
ఆ ఆ అదే అక్కడ ఎక్కు ఉంటారు
ఉ మీరు వెళ్తార అనుకుంటాం మీ ఇంటి దగ్గర
ఉ మా ఉంటా
ఏం లే ఉ మీ పాపనే ఎలానా జాయిన్ చేసినారా ఎక్స్ట్రా కరికు్యలర్ యాక్టివిటీస్
ఇంకేం అనుకోలేదు చూడాలి ఏదో ఒకటి చూడాలి ఏమైత్ ఇప్పుడు కొంచెం హై క్లాస్ కదా ఎట్లాంటుందో చూడాలి హయ్యర్ స్టాండర్డ్ కాబట్టి చూడాలి
హ్మ్
ఎట్లా ఉంటదో
వస్తుంది కదా
వస్తుంది వస్తుంది పిలుస్తాం రండి
ఆ సరే హ్మ్
ఇంకా
ఏం లే
హ్మ్ హు సాంగ్స్ ఏం చూడరా సాంగ్స్ మార్నింగ్
సాంగ్స్ ఏ వినవా అంటున్నా మార్నింగ్
వింటాం
డివోషనల్ సాంగ్స్ ఆ సినిమా పాటలా
సినిమా పాటలు డివోషనల్ సాంగ్స్ కూడా వింటాం
సినిమా పాటలు ఎప్పుడు పెట్టంగా చూడలేదు మీ ఇంట్లో పెడతారా
పెడతారు
ఆహా
మీ ఇంట్లో వింటారా
అంటే అమ్మమ్మ ఎక్కువ అవే వింటాది కదా దేవుడి పాటలు ఇవి కూడా చూస్తదా అనేసి అంటున్నా
ఆ టీవీలో డివోషనల్ సాంగ్స్ పెడతాము ఫోన్ లో సినిమా పాటలు
హ్మ్ హు అదే
హ్మ్